హలో
ఆ బాన్నరండి
ఆ బావున్నమండి మీరు బావున్నారా అండి
టూ బాన్నా
తిన్నారా అండి.
తిన్నామండి మీరు ఏం
మేయొ ఏం లేదండి నార్మల్ గా బట్టలు సర్దుతూ బట్టర్ సద్దాలి ఊరికి. కెళ్ళాలి రేపు.
అవున్ ల్నేండి
ఆ అందుకోసం బట్టలు సర్దుతున్నానండి.
ఆ ఏముంది ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్సా?
అవునండి పీర్ల పండుగ ఉంది ఊర్లో
అవునా.
ఆ అందుకోసమే వెళ్తున్నామండి
ఆ
మీ ఊర్లో చేస్కోరా అండి పిర్ల పండగ
అహా మా ఊర్లో లేదండి పీర్ల పండగ మా పక్కనూర్లో ఉంటది
హా
హుమ్ మేము దాన్ని చూసే పోద్దాం లేదంటే ఇంకా. ప్రతి సంవత్సరం మా అమ్మమ్మలో ఊరికి వెళ్తాం.
ఊహూ
ఉ మా ఊర్లో జరగదు
ఓకే అంటే మీక్క కొంచెం ఐడియా ఉందా పీర్ల పండగ గురించి ఎట్ల జేస్తరు ఏంటి అని
ఆహా అది అంత ఐడియా లేదండి పక్కొద్దిమంది ఇక్కడ పక్కీర్లైతాంటరూ ఆ మా అమ్మమ్మ వాళ్ళ్ సైడ్ అయితే పక్ పక్కీర్లంటరు గదా
ఉమ్ మ్.
లైతారు కొద్దు ఇట్ సైడ్ అయితే ఎప్పుడు అయిండేది చూల్లేదు తక్కువ
ఆ.
గుద్దులేసినాంక భలేయ్. మళ్ళు ఫెస్టివల్ స్టాటయితాదనే మాట మాత్రం బాగ దెల్సు
ఆహా.
ఉమ్ బాగా చేస్తారు మీ సైడ్ బాగా చేస్తారా.
లేదండి నాకూడ అంత ఐడియ లేద్ నేను ఇంకా అంటే చ బ పక్క ఊర్లో చూసిందే గాని పక్క ఊర్లో చేస్తే మనకి అంత ఐడియా ఏముంటుందండి మనూర్ లో చేస్తే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది
మా అవ్వొల్ ఊరి సైడైతే బాగ కంటిన్యూగా త్రీ డేస్ బాగా జరుగుతాది ఆ తర్వాత నాలుగో రోజు మూడో రోజు సాయంత్రం అయిపోతే ఆ ఇవి బాయికి పోతయి
హ్మ్ మ్
అంగ ఆ బాయికి వొయినంక మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్ కొ ఎంతకొ అబ్బ తీస్తారండి
ఊహు
ఓహ్
నాకైతే కొంచెం ఐడియా లేదండి అంత ఒక్కసారైటెట్ అంటే వన్ అర్ టూ టైమ్స్ చూసింటాను అంతే పక్ కూర్లకు వెళ్ళి అప్పుడు అంటే ఇంగేముంటుంది గుండెం ఎసుంటారు ఆ టైమ్ లో చూసాను అంతే ఆ నిపుల్లో నడుస్తారు కదా ఆ హుమ్ దేవుళ్ళని ఎత్తుకొని ఊ ఊ అంటే చిన్నపిల్లల్లో ఏమో తెలిదండి ఆ అవునవును
ఈ పీర్లు ఎత్తుకునే వాళ్ళు కొద్దిమంది ము కొద్దిమంది మొక్కుంటరు కదా అట్లా పేరెంట్స్ గూడ చిన్న పిల్లల్ని ఎత్తుకొని గుండెంలో దిగుతారు ఊ దిగుతారు అంటె అది చూడ్డం తక్కువ గాని ఎప్పుడు పీర్లు పోయేవి చూస్తా అండి మేం ఎప్పుడు
మ్ తర్వాత ఇంగ అంతా అయిపోయిన కా అంత అడిగితారు కదా అది మొత్తం ఊర్లో వాళ్ళందరూ కలిసి అక్కడ ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మన్ను ఇస్తా అంటరు అంతే మన్ను కప్ అదే పోస్తారు కదా త్రీ టైమ్స్ పోస్తారు అది మాత్రం తెలుసండి
చెక్కర చదివిచుకొనీ
ఆ అవునవును
ఊ
ఊ
ఏ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి లాగా జేస్తారు
ఆహా
కో ఇప్పుడు కొన్ని ఏరియాలో అయితే చాన్ రోజులు జేస్తారు నెలల్లో జేస్తారు
నెల గూడ చేస్తారా అండి
ఆ నెలక్లో ఖచ్చితంగా నెలకు బాగ్ చేస్తారు కొద్దిమంది స్టార్ట్ అయ్యే ముందర గట్లా
అహాహ
ఉ స్టార్ట్ అయ్యినంక మళ్ళీ ఏటుకి బాయి పోయినప్పుడు.
హు
అట్లా ఒకొరు ఒకో రకంగా జేస్తారు ఉహ ఆంధ్ర మధ్యలో ఒగ రకంగా ఆంధ్ర ఎండింగ్ ఒగ రకంగా సైడ్లో ఒగ రకంగా అన్నట్టు.
ఔహో ఉ ఉ
ఏం చేసినారు తిన్డానికి
ఇది అండి గోరుచిక్కడుగాయి పల్లెము సప్పనీ ఇళ్ళు ప్లస్ స్తా రైసు సప్పు నీళ్ళు అంటే అదే పచ్చి పులుసు పచ్చి పులుసు
పచ్చి పులుసా
ఆ ఆ అంటె కొంచెం కర్ణాటక లాంగ్వేజ్ వచ్చింది దాంట్లో సప్పు నీళ్ళు అంటుంటా ఆ హ
ఆ గోరుచిక్కుడు పల్లెం అంటారా మేము ఫ్రైయి గాని తాలింపు గాని అంటాం.
ఆ మేము అంతే అండి ఒకోసారి ఫ్రై అంటాం తాలింపు అంటాం నేనేమన్నాను ఇప్పుడు
పళ్లెం అన్నారు
ఉ పల్లెము అంటూ ఉంటారు అన్ని రకాలుగా పిలుస్తూ ఉంటాను అంతే.
పల్లెము ఆ తర్వాత ఉర్లగడ్డ పల్లెము అట్లంటరు గదా ఆ ఇక్కడ ఆహ అట్లా పల్లెం అంటే ఈ సైడు ఆ ఫ్రైయి ఆ పల్లెం అంటే సడన్గా ఎవరన్నా ఇప్ ఇప్పుడు నేను విన్నా గదా నాకు అర్థమయితాది విన్నోళ్లుఅయితే నవ్వుతారు.
ఉమ్ అంటే ఏమన్నా మీన్ వేరే మీనింగ్ అట్లా ఏమైనా ఉన్
ఆంటే తల్ల తల్ అంటే ప్లేట్ అన్నం తినే ప్లేటు
ఆ అవునవును అవును
ఆ అట్లాంటరు ఇక్కడ ఫ్రై అంటే సైలెంట్ అయిపోతారు అంతే.
ఉ ఇడు కర్ణాటకలో కూడ దాన్ని పల్లె అనే అంటారు ఇక్కడ.
ఆవ్ ఉమ్ అదే ఒగోక్క ఒక స్లాంగ్ ఒగో రకంగా
ఉ అదే అదే మీరేం తిన్నారండి
మేము చిత్రాన్నం ఆ టమేటా రసము అన్నం అంతే ఉ పెరుగన్నం
ఉ పెరుగున్నం నైట్ టైం తినగు పెరుగు నైట్ టైం తినగూడదు స్కిప్ చేయాలంటు ఉంటారు.
అట్లా ఏం లేదే పెరుగు అన్నం ఎందుకు తినగూడదు నైట్ టైమే దానికి.
నైట్ టైం డైజెషన్కి మంచిది కాదు పెరుగు తినడం అని అన్నారండి అంటారండి ఉ
పెరుగన్నం అంటే బాగా కొంచెం ఒక చిన్న స్పూన్ రెండు స్పూన్లుమేన పెరుగు ఎస్ కొని ప్య అన్నంలో కొన్ని బాగా వాటర్ యేసుకొని కలుపుకొని తినేద్ పెరుగున్నం అంటే గడ్డ గడ్డగా ఇప్పుడు దద్దు ఇప్పుడు బయ్ టెక్కడన్న రెస్టారెంట్ లో పెరుగున్న మం టే గెట్టి గెట్టిగ పెరుగిస్తారు గదా అది గాదు ఆ
పెరుగున్నం అంటే పెరుగు పెరుగు అన్ అ పెరుగు తినగూడదు అంటారు నైట్ టైము అంటే ఇంక పది వాటిలో లెక్కలేక్ రాదులేండి అది చాలా పెరుగు వేసుకుంటే అది
అది అంటే గెట్టిగా పెరుగు ఎసుకొని పెరుగెల్ ఆ పెరుగులో కొన్ని నీళ్ళు కూడ వేసు కొరే అది తప్పు అది అయితే నువ్వు నైటే గాదు పగులు తిన్నా గూడ అరగదు అది పెరుగు ఆ పెరుగు ఒక స్పూనూ పెరుగు ఎసుకొని ఆ పెరుగుకి ఇంకా వన్ను టీ గ్లాస్ పైన నీళ్ళు పోసుకొని తింటేనే అదీ ఒళ్ళులోకి తొందరగా అరుగుతది
ఆహ ఆ బట్ నాకైతే అన్ని నీళ్లు పోసుకొన్ తినడం నాకు ఇష్టం ఉండదండి నాకూడ ఇష్టం ఉండదు ఉ ఊ అవునవునవును అంటే చక్ చాలా నీళ్ళు పోస్తే ఇంగే పెరుగేందుకు దినాలి అనే ఫీలింగ్ ఒస్తుందండి
గఎ అట్ల తింటేనే హెల్దీ
అవును బట్ నాకు అలా అనిపిస్తుంది అంతే
అంటే కొద్దిమంది ఉంటారు ఇప్పుడు మీలు మీరున్నట్టుగానె మా ఇంట్లో గూడ మా తమ్ముడు అంతే
ఆ ఆ
మాత అట్లా బాగా పెరుగు తింటాండు లావాయ్ తనం అనేసి ఓ మధ్యాహ్నం పూటస్కి చేసేసి నైట్ టైమ్ ఊత మజ్జిగతో తింట ఉన్నాడు
ఆ
ఊమ్
మా బ్రదర్ అయితే అసలు ఇంకా పెరుగుగాని అస్సలు పెరుగు అనేది అస అస్సలు ముట్టాడు పెరుగు స్మెల్ కూడా పడదండి వాడికి
అట్లనే అట్లనే నేను కూడా అప్పుడు ఆ తినకముందు తినకోకుండా ఉన్నా హాస్టల్ అంతా పెరుగుంటేనే అ స్మెల్ ఇచ్చేద్ వీళ్ళయ ఒక వరెస్ట్ లాగ ఏదో అదొక గ పడని ఫీలింగ్ లో ఉన్నాయి మళ్ళా తర్వాత మ్యారేజ్ అయినాక బే ఆ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక స్టార్ట్ చేసిన పెరుగన్నం తినకపోతే లోపల బేబీ కూడా ఇప్పుడు మనం ఎన్ని రకాలయినా తిన్ ఎన్ని మసాలాలు తిన్నా అది వాళ్ళ కుదరదు కదా
అంటే కొంతమంది తినకపోతే ఇంక వాళ్ళు ఏం చేస్తారండి
తినాలి అలవాటు చేసుకోవాలి
అంటే ప్రెగ్నెన్సీ అంత ఇంపార్టెంటా పెరుగు
పెరుగు కనీసం ఇప్పుడు మా పిల్లలు నైట్ తింటాం కదా ఆ మధ్యలో ఒకసారేనా మర్జీగ బట్టర్ మిల్కని బాగా తాగల మజిగా తాగితేనే నువ ప్లీజ్ నువ్వు పెరుగదు అన్నం తినకపోయినా పర్వాలేదు మాజీగా తాగాల మంచిది కదా
ఉ అంటే క అంటే కం ప్పల్సరి అని ఏమన్నా ఉం అంటే నేనేమి తాగను బట్ తాగుతాను బట్ తింటాను బట్ తెలీదు నాకంత ప్రెగ్నెన్సీలో కూడా అంత ఇంపార్టెంట్ డ పెరుగు అనేది
కోకొనట్ వాటర్ ఎంత ఇంపార్టెంట్ గా తీసుకుంటారు ఉమ్మునీరు కనీ
అవునవునవును
అంతకంటే బెటర్ ఇంపార్టెంట్ దానికి
ఓహో
వాటర్ కంటే అండి ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలంటే తీసుకోలేం కదా
అవునండి అట్లా అంటే ఇట్లా లిక్విడ్ ఓన్లీ అదే వాటరే తీసుకోవాలంటే తీ అది తీసుకోవడం కూడా మంచిది కాద ఇట్లా టైప్ ఆఫ్ దాంట్లో తీసుకోవాలి అంటూ ఉంటారు హుమ్
కోకోనట్ వాటర్ తీసుకునే వేడి గ్యాస్స్టబ్లు కూడా ఫామ్ అవుతాయంటాయి కొంతమందికి ఇప్పుడు నాకు కూడా కోకొనట్ వాటర్ ఎక్కువ తీసుకునే గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయితాది
అవును
ఆ ఎక్కువ సాలిడ్ డైట్ లేకపోయినా కూడా లిక్ క్విడ్ డైట్ అంటారు కదా ఇప్పుడు లిక్విడ్స్ అన్నా తీసుకోవాల్సింద సాలిడ్ తినకకపోయినా కూడా
ఆ అవునవును
ఆ రకం మజ్జిగ మంచిది కదా ఎప్పుడు అదే బాగా చిలుక్కొని నీళ్ళ నీళ్ళగా గట్టిగా లేకుం కుండా కొంచెం జీలకర్ర ఉప్పు కొత్తిమీర అట్లా వేసుకొని అంటే ఇప్పుడు స్మెల్ అంటున్నారు కదా మీరు స్మెల్ పడదు అంటున్నారు
మ్ అంటే నాకు కాదు నా బ్రదర్ కి
అదే ఆ అబ్బాయికైనా మీరు కొంచెం జీలకర ఉప్పు లైట్ గా నీటిగ చిన్న చిన్నగా కొత్తిమీర కట్ చేసేస్ తే మీకు ఆ స్మెల్ పోయి మంచి అరోమా స్మెల్ వస్తాంది
ఆ
ఆ టైన్ మిక్ సరిపోతాది తింటా ఉంటే అక్కడక్కడ జీలకర తగులుతా ఉంటే అది మీకాస్మెల్ అంత అనిపదు ఎందుకంటే జీలకర స్మెల్ ఒక రకంగా కరేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటాం కాబట్టి దాని స్మెల్ ఒక రకంగా ఉంటాది కాబట్టి
అవును అవునండి ఆ స్మెల్టే ఇది కొంచెం డామినేట్ చే ఆ అవునువును
మ్
మ్ మసాలా మజ్జిగ చాలా బాగుంటాయండి
అదే కొంచెం కొ కొత్తిమీర కరివేపాకు చిన్న పచ్చిమిర్చి మిక్సి గొట్టేసి
ప్లస్ మనము కావాలంటే తిరువాత కూడా వేసుకో కోవచ్చు అంటే లైట్గా ఆవాలు కొంచం ఆయిల్
అంటే అది వేరు అది మీరు చెప్తున్నారే ఇక్కడ ఏం చేస్తారంటే లైట్గా చిన్న చిన్న గ ఆనియన్స్ కట్ చేసి తిరమాతలో కరేపాకు పచ్చిమిర్చి ఆ తర్వాత కొత్తిమీర ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని లైట్ గా పసుపు వేసుకొని
మ్
అవన్నీ బాగా ఏగినంక ఒక ఒ ఆ అదే కొంచెం దాని మింద ఉండే కాలేది కాలేది ఉంటది కదా అది తగ్గి కొంచెం చల్లబడినాక మజ్జిగ బాగా మజ్జి టీ చేసుకొని వేస్ కొని తిరగవాత మజ్జిగ అని ఇక్కడ తింటారు తిరగవాత మజ్జిగ, మజ్జిగ పులుసు అంటారు.
ఆహా
యా అది మామూలు మసాలా మజ్జిగన్నా ఇదే కదా సరే సర్లే ఆ
ఓకే అండి బై అండి
ఆ ఓకే అండి
థ్యాంక్ యూ
దెయ్యం